హలో
ఏం చేస్తాన్నావ్ అక్క ఏదో సౌండ్ అయితాంది కదా
నేనేం చెత్తలేను, నీకాన్నే అయితుంది సౌండ్.
ఇది ఫ్యానా?
ఏ ఫ్యాన్ తక్కువ పెట్టినా నేను?
అహా నా ఫ్యానా అంటన్నా?
ఔ నేను అదే అంటలేనా ఫోన్ ఎత్తాంగానే అప్పుడు కూడా ఇట్లనే సౌం సౌండ్ వచ్చింది. నేను త ఫ్యాన్ తక్కువ పెట్టుకున్నా, ఏ డిస్టర్బెన్స్ లేదు తలుపులేసుకున్నా.
ఎవరు లేరిగా?
మీ పెద్దమ్మ లేదు లే
ఊహ్మ్
ఆ మెసేజ్ లొత్తన్నై సైలెంట్లో పెట్టలే. అ హ హ హ హా
అయ్యో నేను కూడా సైలెంట్ లో పెట్టలేదు.
హ్మ్ పెట్టుకుంటే ఏమి తీ పది నిమిషాలలో ఫోన్లు వత్తాన్నాయ మనకు బాగా వత్తాన్నాయా?
ఏమో ఇగా
హ్మ్ ఫోన్లే రావు సక్క
ఇగ అంతే ఇగ ఎవ్వరు చేయరు ఇగ మనం లే ఇంట్లోల్లే. చేత్తరు.
మైదాకు పెట్టుకున్న. నిన్న మొన్న మొన్న నైట్
ఊహ్మ్ చెట్టు ఉన్నదా అక్క.
హ్మ్ అమ్మోలింటికా నున్నది.
ఆహా అటు ముందున్నదా.
హ్మ్ నేను కూడా పెట్టుకున్న చెట్టు కాని అది ఇప్పుడే కొంచెం ఆడ బయటికి రోడ్డుమీదకి అని పెట్టినా. ప్లేస్ ఏడున్నది మరి? లోపల పెట్టా. అమ్మొళ్ల ఇంట్లోన్నది మంచిగా పండుతది. అందరూ తెంపుకపోతరు.
అవునా
అందరూ తెంపుకపోతారు, చెట్టు కూడా తెంప్ తీసుకుపోయి పెట్టుకుంటారు చాలా మంది.
కింద మొలకలు వస్తాయి గదా ఇంకా మన గింజలతోటి ఆ వర్ష వర్షాకాలం మొలకలు వస్తాయి అవి తీసుకపోయి పెట్టుకుంటే మంచిగా ఎంటుకుంటాయి
హ్మ్మ్ చాలా మంది పెట్టుకున్నారు
నేను అట్లనే పెట్టుకున్న ఇంటికాడ చిన్న మొక్క తీసుకపోయి పెట్టుకున్నా అదే ఇప్పుడు మస్తు పెద్దగయింది
హ్మ్మ్ మంచిగున్నారా అమ్మవాళ్ళు
మంచిగనే ఉన్నరు అక్క
హ్మ్మ్
ఏ పోయినం ఎంతసేపు ఉన్నాం అక్క అసలకు ఒక గంట సేప్ ఏం ఉన్నాం కావచ్చు గంతే
వాళ్ళకు నిమ్మలం లేకుండా మీ నిమ్మలం లేదు
ఆ అసలు తిన్న నిమ్మలమే లేదు తెలస్ ఆ పోయినవా అక్కడా ఇక్కడ పోయినాము కొద్దిసేపు ఉన్నాము తిన్నాము ఇగ అప్పటికే ఫోన్ జెస్తాళ్ళు
హ్మ్మ్ ఇట్రమ్మనా
ఆ రమ్మనీ అంటే మేమ్ అటుపో ఇప్పుడు తమ్ముడు ఏమన్నాడు అనన అంటే ఇప్పుడు ఇక్కడ నుండి పోతానం కదా డైరెక్ట్ ఇగ ఇంటికాడ పిల్లళ్నన్నారు మళ్ళా వాళ్ళు మనం పోతాము అననంటే వాళ్ళు రానియ్యరు. ఏడుతారు ఇదంతా ఎందు వు డైరెక్ట్ మీ ఇంటికే పోయి అక్కడ కసేపు ఉండి మళ్ళీ ఇట్ వద్దాం ఇటు నుంచి ఇటే మళ్ళా పొద్దున్న లేషి పోదాం అని చెప్పేసి తమ్ముడు అన్నాడు
మంచి అల్ మంచి ఉపాయమే గాని నిమ్మలం లేకుండా అయింది
ఉపాయమే గాని ఫీల్ అయల్ ఇంట్లోలిగా
ఎవరు వీళ్ళ వాళ్ళ
వీళ్లే
ఓ చక్కగా అటు పోయిండ్రు ఫస్ట్ అటు
ఫస్ట్ అటే వోయ్యిర్రు ఇటు రాలేదు అని చెప్పి ఇంట్లోళ అందరు ఫీల్ అయ్యలు ఇగ ఆ ఇగ మేమే ఇట్లా అనుకున్నాం మాకు కొంచం పని తప్పుదది కదా ఇప్పుడు ఇంటికి అచ్చి మళ్ళ ఇక్కడ కొద్దిసేపు ఉండి మళ్ళా అక్కడికి బొ యి మళ్ళ అక్కడ కొద్దిసేపు ఉండే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదంతిందుకు అన్నప్ పెంట్ అఫ్ వ్యూలో మేమ్ బొయేనామ్ ఏ ఇగ నాక్ అనిపించింది అమ్మ గింద జర్నీ జెసచ్చి ఇగ మళ్ల వీల్ ఇలుగరి మాట వాళ్ళు మాట అంట పడాలా అనిపిచ్చింది ఇగ
ఈ ఎందుకు సప్ డేక అనే ఉండరిగా
ఇగ మళ్ళా తమ్ముడు వట్టిగా డైరెక్ట్ తీస్ కొని రాడు ఆయన ఫీల్డ్ ఈ ఊరు ఆ ఊరు అన్ని తిప్పుకుంటూ తిప్పుకుంటూ తీసుకతడు దాదాపుగా నూట ఇరవై నూట పది కిలోమీటర్స్ దాగా దిరుకుంట దిరుకుంట రావాలి ఏంత తెరు కుంట రావాలి మళ్ళీ నిమ్మలం ఉండదు ఏమిండదు అని చెప్పి నేను అనుకున్నా ఇగ ఇక నింద అంటండు గద ఆ ని అసలు ప చడ దాగిన అదే రాలేదు అని అనడంట నను
మ
నీ మాడుకాయ దెత్ అ తీసుకున్నవ మళ్ళ అనడ్ టైడు ఇగ తీసకరా చేసుకుందాం అన్నీ అన్న తీసుకతరన్నను
ఇంకేంది మరి చేసుకొని స్టేటస్ పెట్టుకో మళ్ళా అందరు షాక్ అయి అందరు షాకాయి ఫోన్లు చేతరు
అ అందరూ షాక్ అయ్యి ఫోన్లు చేతరు అప్ ఇప్పడదా ఈ స్టేటస్ ఇప్పడదా
ఆ
ఊ
ఇంటికి పోయినా కూడా ఇంటికాడ కూడా నేను ఒక్కటే గ్లాస్ ఇట్లా తాగిన వచ్చు పచ్చడి అంతే ఇగ అప్పుడే పచ్చడ్దాగి అప్ అప్పుడే ఆదీని, అప్పుడే అన్నం తిని, ఏం తిన బుద్ధయితాది.
ఏం దినబుద్ది గాదు
ఇది థమ్స్ అప్ అని చెప్పేసి ఇగా అక్కడనే తిని వచ్చినాము. తిని వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు. అది సుభద్ర పిన్ని వాళ్ళు దేవుని వేసుకుంటారనంటే అక్కడ పోయినము. కాని నాకు అస్సలు తిన బుద్ధి కాలేదు. అప్పటిదప్పుడే తినాలంటే ఏం తిన బుద్ధి అయితాది.
ఉమ్
అక్కడ్కి పోయినాం. మళ్ళా ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేసరికి ఇగా వీళ్ళు తింటారు. ఇగ తింటాంటే ఇగ్ నిన్నేం తినలేదసలు
ఉమ్
ఇగ తిన్లేదు. తమ్ముడు ఒక పూరీ ఏమో తిన్నడు. ఇక గంతే ఇగ అప్పుదప్పుడే. అ అక్కడ ఇక్కడ ఏం తింటాం ఇగా ఆ తిన్న ఫీలింగ్ లేదు. తినలేము ఇంటికి వచ్చిన తర్వాత తినలేదు, తాగలేదు అదే ఫీల్ అవడం. తప్పా ఇ
ఇంత సది అటుకొచ్చుకోపొయ్యిరు.
అబ్బో ఏం లేదది ఇగ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే వండుకున్నాం. బీరకాయ ఉండే ఇగా బీరకాయ కరి వండుకోని తినేసరికి పన్నెండయింది. ఇగ
బచ్చు పెళ్లెప్పుడు చేతరాట మరి
తెల్వదక్క పెళ్లెప్పుడన్నాది
టాపిక్ లతలేవా
ఇంకా టాపిక్ ఏం లేదు. అంటే నెక్స్ట్ ఇయర్ ఉంటది కావచ్చు.
మళ్ళ ఒక హడావిడి మనఇళ్లల
చూతరు గావచ్చు నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ ఆ ఇక్కడ పెళ్ళాంట్ టారు అని చెప్పిసి ఆమె గుండు కొట్టించుకున్నదట.
ఏంది ఎందుకు
చెప్పి గుండు చేయించుకున్నావ్ గదనే అంటే అవునని అంటంన్దామె.
ఆహ్
ఇవాలే మొక్కు ఇట్లే ఏం లేదు అందకే గుండు కొటిచ్చుకున్నదామె
ఆయ్యో
మొక్క ఏ ఏ మొకు ఏమన్నా అని అంటే ముక్క ఏం లేదు వదిన అని అంటాంది
హు
గుండు ఎందుకు చేపించుకున్నావు అని అంటే వట్ ఏని చేపించికోవాలనీ అనిపించింది చేయించుకున్న అని ఆమె అంటాంది దానికి ఎక్కడ పెళ్లి చేత్తామో అని చెప్పి చేపించికున్నద పేరంటాళ్ళు
మరి సప్పుడే ఇంకా ఐదరు కనీసం ఒక రెండు మూడు ఏండ్లు అన్న ఇంటికాడ ఉంచుకోరు ఇప్పుడు ఎందుకు పెళ్ళి మరి కష్టాలు
ఆ
పెళ్ళి అయిందంటే కష్టాలు ఇక కష్టాలలో మునుగూడు ఇగ ఇంట్లో పని మెంటల్ టెన్షన్స్
చూతే నెక్స్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చెత్తే ఇయార్ స్టార్ట్ చేసిన ఇయర్ ఎట్లాగో కాదు
ఒక్క నిమిషం టైమ్ అయింది ఏమో చూసుకో
టైమా ఆ
ఆంటీ కాలేద
ఉ ఊ
ఒక్క నిమిషం వెళ్ళొస్తా చెప్పు రా ఇంకా
ఉ
డ్రెస్ కుట్లే ఏమందిసు తేచ్చి ఇచ్చింది పక్కన ఒక అమ్మాయి
అవునా
నీను పిలుస్తా అనీ సైగచేసిన
వేసిన తర్వాతనా
వేసేటప్పుడు పిలుస్తా అని చెప్పిన
ఆహా
ఉ తిన్నావా మరి దోశలు పోసుకొని
ఇప్పుడు ఈ గ్యాప్ లో తిన్నా నేను రెండు
అవునా
ఆ
ఇంతల్ నే
అ అంటే దోశ అంటే ఎట్లా అంటే జొన్నలు ఉంటాయి కదా అక్క
ఉ
జొన్నలు మినపప్పు ఆ కొన్ని బియ్యం కలిపి పట్టించిిందట అమ్మ
ఏం జోన్నాలు ఎల్లో ఎల్లో వైటియా
వైటి అక్క అంటె గీ కక్కి కాదు
ఆ
ఏ సజ్జలు జొన్నలు అంట్రు చుసినావా
ఆ
చిన్నగ ఉంటాయి
దాంట్లో సజ్జలా జొన్నల్లా ఎల్లోకలర్ యా తెల్లయా అంటున్నా
తెల్లయే
ఎల్లో కలర్ అయితే చేదు ఉంట్ టాయి కదా
చేదేం లేదు మరి తెల్లదే అనుకుంటా అది ఉన్ను అది అది కొంచెం మినపప్పు
ఉమ్
కొంచెం బియ్యం కలిపి పట్టించిందటమ్మ
ఉమ్ మంచిగా అత్తనై నైట్ నానా పెడతానవ లేక
నైట్ ఏ నానా పెడుతా తన
మంచిగ అత్తనయ
మంచిగా అంటే ఇట్లా మనం దోశలాగా ఇట్లాత్తలేదు
హు
చ్ అట్లు బోస్తాం చూష్నవ
ఉ అట్లు ఉ
తాంది దోషలాగ మనమిట్ ఇట్లేసి ఇట్లా తిప్తత్తలేదు
ఉమ్
అతుకతాంది
అతుకుతది
ఉమ్మ్ నార్మల్గ నైతె అట్ల అత్తంది అన్నట్టు
హు
టే నాన పోసి పొద్దున అట్ల పోస్తానిగ
ఉమ్మ్ ఎట్లయితేం కడుపులో పడాల అవి
హ్ హ హ
ఎందుకంటే అది కొంచెం విటమిన్ గదా జొన్నలు అంటే
ఆ
ఆ నేను ఏం చెత్తానో నేను పైన రుద్దుతానో
ఆహా పైన రుద్దుతాను కాని కొంచెం ఆనియను కొంచెం కారం కొంచెం ఉప్పు అలా కలిపి ఏవో చేదుంటది అని చెప్ చెప్పింది అమ్మ కూడ
ఆ
కానీ నేను ఇగ నార్మల్గ ఏయలేదు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ఆనియన్ మెల్లగ చిన్నగ కట్ చేసి ఏస్తాన్నా
మ్మ్
అ చట్నీ అంటే ఇకదా అ చట్నీల్ని అంత ఏం మరిడీ చేదేం అనిపియలేద్ నాకు అనిపిస్తలేదు కూడ మూడు కిలోలు అయితది వచ్చేంత పిండి పట్టిచ్చింది ఏందుకమ్మా నువ్గింది త్తనా కరాబ్ అయితది కావచ్చ రవ్వ అంతే ఏం కాదు రోజు పొద్దున్న చేసుకోని తినుర్రీ అని అన్నదిగా ఇగ
మంచి ఫిం మంచి విటమిన్ ఫుడ్ నా జొన్నలు అలా కొన్ని రాగులు కూడ కలిపితే ఇంకా బాగుండు
ఆ రాగులు కలపలేదు అంటే అట్ల ఏసుకున్ టే నువ్వు జావయినా అ చేసుకోవచ్చు ఆ ఇట్లా చ్ మనగంటే జొన్న రొట్ అంటే ఏయనిక్ రాదు గాని అట్ల కూడ చేసుకోవచ్చట
మ్మ్
దోశని వేసుకోవచ్చు ఇగ నీకు ఎట్లా వీలైతే అట్ల ఏస్ కోఆన అన్నది
హ్మ్
ఇగ నేను ఇట్లనే చేత్తన
మ్మ్
టైం అయి